చెప్పవే
ఇంకేంటి మరి విశేషాలు
ఏమందే చెప్పాలి నువ్వే
బిజీ అయిపోయావ్ అసలు కాల్ల్స్ లేవు మెస్సేజ్ లేదు
ఆ నువ్వు చెయట్లేదుగా
అదే కంపెనీ గెల్లోత్తన్నంగా గా ఇంకా
రావడం పడుకోవడం
నిజంగా టైమింగ్ సే సరిపోవట్లేదు మ బిడ్డొత్తున్నట్టుంది మళ్ళీ పడుకుండి పోతున్నాం
మళ్ళీ పొద్దునేలేసి ఎల్లసివస్తుంది
ఆఆ మనం చదువుకున్నప్పుడేమో లక్షల లక్షలు ఖర్చుపెడతాము జాబ్ లేమో సాలరీలు వచ్చేవి వేలు కూడ రాట్లేదు
అవునవును
అలాగే ఉంది చదువుకున్నప్పుడు మాత్రం ప్రతి దానికి అన్ని లెక్కలేసుకుంటే లక్షలే దాటినాయి కాని అ
పడుకాల రేపు టెంపుల్ కి వెళ్ళాం కదా అనేసి ఏమేం డ్రెస్లు వేసుకోవాల అన్నీ చూసుకుంటున్నారు అయిపోతే నేను రెడి అవ్వలి అే
ఆహ్ అవున్లే రేప్పొద్దున కొత్తగా ట్రెడిషనల్ వైబ్ అవుతాది అందరిక
అవును అవును
ఆ
ముందు టెంపుల్కెళ్ళాలి మళ్ళీ డ్యూటీకెళ్ళాలి
ఆహ్ రేప్ కాలియేలే నేను
ఆ
అడ్వాన్స్ హ్యాపీ శ్రీరామ నవమి
సేమ్ టూ యు
రేపు పద్దున్న ప్రతి గుళ్ళు కలకళలాడిపోతాయి మన ఊర్లో ఉండుంటే ఇంకా బాగుండేదే వీధికి వచ్చి బోల్డ్ రామాలయాలు ఉంటాయి ప్రతి ఉహ్ ప్రతి రామాలయం కడా కలకళ ఆడిపోతాయి డెకొరేషన్స్ తోటి పూజల తోటి
ఇక్కడేమో రామాలయం ఎక్క ఎక్కడుందో కూడా తెలియట్లేదు
అవును మన సైడ్ అయితే వీధికొచ్చి ఒకటి ఉంటె అట్ట
అవునవును
ఊహ్ ప్రతి గుడి దగ్గర చాలా అంగ రంగవైబవంగ భలే చెత్తారు చాలా బాగుంటది అవన్నీ మిస్ అయిపోతున్నాం ఇంత దూరం వచ్చి
అవునవును
ఇక్కడ ఉండాలి అక్కడికే వెళ్ళాలి అలాంటి సిచ్యువేషన్ మందే ఆ
ఆ
కలా మస్
అవునవును
ఇంకెంట అయితే
ఇంటేముంది
ఏమన్నా స్పెషల్ అభిషేకాల పూజలు అ ఏమన్నా రేపు లేదంటే నార్మల్గా టెంపుల్ క వెళ్ళలి వచ్చేయమ
నార్మల్ గా టెంపుల్ క వెళ్ళసి వచ్చి వెళ్ళి అప్పు వాసం చేర్తారు ఫాస్టింగ్ రేపు అంతా ఫాస్టింగ్ ఉండేసి
పోన్లా మంచింది
హమ్
అలాగా మన దేవుడి పరంగా ఉంటది అలాగ ఫిజికల్ గా మెంటల్ గా కూడా బాగుంటది దంట అలా చేస్త హాస్టంగ్ సైంటిఫిక్ గా కూడా ఇప్పుయిందుక
ఆ
నం గెంట మరి కళ్యాణాల ఇక్కడ బాగా చేస్తారుగా
అవు మన్ సైడ్ అయితే బా చేస్తార
అవును పతి గుళ్ళను రావణ వర్గ కళ్యాణాలు జాస్తతి
అవును రేపుయివు అవునవును రేపు అయితే మా ఇంటి పక్కనే టెంపుల్ ఉంటు ఉంటది మా చెన్నమ్మల్ని కళ్యాణం కి పేట్ల మీద కూర్చుంటున్నారు ర
అలా పక్క పక్కన టెంపుల్ ఉన్నప్పుడు ఇల్లుంతా కూడా ఒక కలగా ఉంటది
అవును
ఉ బాగుంటది ఇంతకాదు సౌండ్ లా భజనలు పాటలతోటి
అవునవును
నేం చేస్తా అన్నీ మిస్ అయిపోతుంత దూరం వచ్చి
అవునా ఏఐదో డ్యూటీకి వెళ్ళామా వచ్చామా అన్నట్టు
హ్ అలాగ అయిపోతుంది రోజు
చేస్తున్న వరకు మనీ కూడా సరిగా రావట్లేదు
ఒక ఎంజాయ్మెంట్ లేదు ఏమి లేదు
అవునవును
ఏదో లెగసామా వెళ్ళామా వచ్చామ తిన్నామా పడుకున్నామా ఇంతే అయిపోత ఉందే దే అంత హు జాబ్ రాలేదు అప్పుడేమో రాలేదని బాధ వచ్చా నేనే మో సారి సార్ పడింది శాలరీతో నెల్లో నెల్లో చేయాల్సి వస్తుంది
అవును
హు హు
ఇంకేంటి మరి
ఏమన్నా చెప్పాలె అప్పుడపు
పెళ్లి టాపిక్ లేదేమోలే హు అమ్మ ఉంది కదా మా అక్క పెళ్లి అవ్వాలి తర్వాత నాకు అవును
ఉ ఏమో అవును మంచి ఈ లోగా ఎప్పుడైనా దొరికినయి అనుకో మనకు కూడా కొత్త హోప్ ఉంటది హ్